హలో నమస్తే అండి
గుడ్ ఈవినింగ్ మేడం నమస్కారం బాగున్నారా మేడం
మేం చాలా బాగున్నామ అండి మీరు ఎలా ఉన్నారు
మేము కూడా బాగున్నాం మేడం
ఏం చేస్తున్నారు ఇంక లేదండి ఇప్పుడే రైస్ పెట్టినా
రైస్ పెట్టరా మేడం మరి ఇవాళ ఏం కర్రీ వండు వండుదాం అనుకుంటున్నారు మేడం మీరు
ఆ ఏమన్నారు
ఏం కర్రీ వండుదాం అనుకుంటున్నారు మీరు
అది చామగడ్డ అండి
చామగడ్డా మేడం
అవునండి
ఓహో అది మీరు తింటారా మేడం చామగేడ్డ
నేను ఎక్కువ ఇష్టంగా తిననండి మా మమ్మీకి బాగా ఇష్టం
ఆ ఇష్టంతోనే తింటారూ మీ మమ్మీకి ఇష్ట టమా అండి
అవునండి
అంటే మీరు ఏదో ఎవరేజ్ గా తింటారానండి మొత్తానికి
అదే అంతే యావరేజ్గా తింటా
మీరు ఏది ఇష్టపడతారు మేడం ఫుడ్ తినేది అందుకు
నాకు ఫ్రాన్స్ ఇష్టం అండి
అవునా మేడం నాకు కూడా సేమ్ అండి చాల చాలంటే ఆ సేమ్ చాలా బాగుంటాయండి ఆ ఫ్రై ఇష్టం మేడం అది
అవునా ఫ్రై దేంతోటి తింటారు టమాటాతోనా లేకపోతే ఆనకాయతోనా
ఉ ఆ మేడం
టమాటాతోనా ఆనిక్కాయ తోనా
టమాటోతోని మేడం అది టమాటోతోని
చాలా బాగుంటది కదా టమాట
టమాటాతోని చాలా బాగుంటది మేడం
నేను కూడా మా మమ్మీని మొన్న అండు మని అంటే టమాటా మిక్సీ చేసి అండిన్లు అట్లా టేస్ట్ రాలేదు మంచిగా
అది మనకు ఎట్లా ఇష్టం ఉంటుందో ఫస్ట్ అలాగనే ట్రై చేయాలి మనం ఎందుకంటే మనం ఇష్టపడి తినేది కాబ అంటే దాని ఇంకో ఏదో కొత్త ప్రయత్నం చేసి చేద్దామంటే అది ఫెయిల్ అయింది. మన ఇష్టం ఏది ఉంటది దాంట్లో ఎట్ల చేస్తమో అది అట్లనే ఇష్టపడితే అట్లనే బాగుంటది.
అవును టమాటా కచ్చపచ్చగా చేస్తేనే దాని టేస్ట్ అనేది ఇట్లా పుల్ల పుల్లగా బాగుంటది అన్నట్టు
అవును మేడం ఇంకా మేడం ఇంకా వెజ్ ఇంకా వెజ్లా నాన్ వెజ్లా ఇంక ఏమి ఇష్టం మీకు
నాకు పన్నీర్ ఇష్టం బెండకాయ ఫ్రై ఉంటది చూడండి. పల్లితోని చేస్తరు ఆ మనకు ఫంక్షన్స్ లలో పెడతారు
గుతం గుత్తి వంకాయ అంటారా
ఆహా
ఆ బెండి ఫ్రై ఓకే ఓకే మేడం. ఓకే మేడం అది అది చాలా బాగుంటది మేడం అది సాంబార్ అది సాంబార్తోని వేసుకున్న తర్వాత ఫ్రై ఉంటది చాలా బాగుంటది అది మొత్తం ఫ్రై చేసి దాంట్లో కా జు ఇంకా పల్లీలు అయి వేసిన తర్వాత చాలా బాగుంటది మేడం
అవునండి అది ఫేవరెట్ కానీ ఎప్పుడు ఫంక్షన్ లో తిందాం అనుకున్నా తొందర అయిపోతది
అవును మేడం అది ఏందంటే చాలా మంది ఇష్టంతోనే తింటారు కదా మేడం అది ఇట్లా ఓన్లీ వాళ్ళు ఏస్తా అది ఎంత బాగా అండినా కానీ లానే కతం అయిపోతది మేడం అది ఎక్కువ ఆగానే ఆగదు అది
మళ్ళీ ఫంక్షన్స్లల్లో ఇది గోబి కూడా చేస్తారు చూడండి అది కూడా బాగుంటది టేస్ట్ అది కూడా తొందర అయిపోతది.
అవును మనం అది కూడా చాలా బాగుంటది గోబీ పకోడా మేబి ఇక్కడ మా ఏరియాలో ఒక మున్ని హోటల్ ఉన్నది సాగదు ఇప్పుడు మున్ని హోటల్ పాతదె సాగతు అని చెప్తారు దాంట్లో దొరుకుతది మేడం ఇది గోబీ పకోడా ఏమో మేడం ట్రై చేయలే అప్పుడైనా మేము మంచూరియన్ న్యూడిల్స్ తినేటప్పుడు పోయి అప్పుడప్పుడు అడ ఉంటది అయితే వానికి అక్కడ అడిగి తీసుకోని తింటాం మేడం. ఆ
అవునా ఈసారి వెళ్ళినప్పుడు అడగండి.
సరే మేడం ఈసారి వెళ్ళినప్పుడు అడిగింది నేను మీకు మళ్ళీ కాల్ చేసి చెప్తాను మేడమ్ మేడమ్ ఇంకా ఎలా ఉంది మేడం మీ దిక్కూ సరే ల
ఇపుడు మాకు ఇప్పుడే కరెంట్ పోయినట్టుందండి
ఉ
ఇది గాలి అస్తుంది అనుకుంటా
అవును మేడం మాదిక్కు కూడా చాలా అంటే చాలా విపరీతమైన గాలి వస్తుంది కరెంట్ అయితే మేబి ఇప్పుడు పోలే కరెంట్ స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి కదా మేడం అది గాలి చాలా గాలి ఒకటేసారి రాంగనే స్ట్రీట్ లైట్ అన్ని బంద్ అయిపోయినాయి మేడం. మేబి వర్షం వస్తది అనుకుంటున్నాం కానీ మొత్తం మబ్బు ఉన్నది. కానీ గాలి రావడం వల్ల మబ్బు అనేది వర్షం పడకుండా చేస్తది మేడం. వర్షం పడితేనే కొంచెం చల్లగా ఉంటది నైట్ పడుకుంటే బాగుంటది మేడం.
అవును ఇప్పటి దాకా బానే ఉంది కదా అండి వెదర్ కొంచెం ఉడకపోత సడన్ గా చేంజ్ అయింది మాకు
ఇక ఇప్పుడు జూన్ నెల కదా మేడం. జూన్ నెల అసలు మేబి ఇప్పటికీ వర్షాలు కురవాల్సింది. ఇప్పటి వరకు వర్షాలు రాలే మేబీ కరెక్ట్ మేబి ఇట్లా వస్తున్నాయి చినుకులు అనేది పడుతున్నాయి. వస్తున్నాయి చినుకులు పడుతున్నాయి బంద్ అయిపోతున్నాయి. గాలి నడుస్తుంది ఓన్లీ ఆ గాలి నడుస్తు ఆ గాలి వల్లనే వర్షాల అనేది రావడలేదు. మేబీ వర్షం పడుతనే కదా మనం నైట్ అనేది మనకు సల్లగా ఉంటుంది. చల్లగా వెదర్ లో కూలర్ వేసుకోన్న మూడు అయింది సలి పెడుతది
అవును మృగశిర అంటారు కదా జూన్ లో స్టార్ట్ అయితది ఎయిత్ కి అ ఆరోజు జు వర్షాలు స్టార్ట్ అయితాయి అన్నట్టు ఆ రోజు కూడా కొంచెమే పడ్డది వర్షం.
అవును మేడం ఇన్ అవును మేడం మనదికు కొంచెం మా మా డిస్టిక్ లో కొంచం తక్కు పడ్డది కానీ, వితు మిగాత డిస్ట్రిక్ట్ లో, వేరే డిస్టిక్ లో మేడం చాల పడ్డది వర్షం ఆరోజు. మేబి మా మామ ఉ
ఈజ్ గవన్ ఉంటదండి అక్కడ కూడా ఫుల్ వర్ష ఏమంట ఆ తుఫాన్ వచ్చినటైందంట మా ఫ్రెండ్స్ చెప్పిండ్రు.
అయితే ఆ రోజు మా మామ బిడ్డది ఎంగేజ్మెంట్ ఉండే మేడమ్ ఆ పెళ్లి కొడుకు వాళ్ళది దూరం వున్నది. ఈ అగడ సోమగూడ అని అక్కడ మేడం టూ మచ్ అట మధ్య మధ్యాహ్నం నుండి ఫుల్ వర్షమంట మేడం వాళ్ళు హల్దీ ఫంక్షన్ కి మొత్తం అది జనరేటర్ తెచ్చి చేసారట మేడం. కరెంట్ లేకుండా ఏం లేదు రయ్ టైమలముత హల్దీ టైమ్ ల ఫుల్ వర్ష మంటే ఫుల్ వర్ష మట మ్ జనరేటర్ తెచ్చి ఇచ్చేది రూమ్ ల మ్ మీకు వాళ్ళక వాళ్ ఇబ్బంది అయిందిందటా. అందువల్ల వాళ్ళు వచ్చే వరకు కూడా టెన్ అయింది మేడమ్ మా మా ఊరికి వచ్చేవరకు ఫంక్షన్ హాల్ కి వచ్చేవరకు టెన్ అయి మళ్ళీ మలం మేబీ వాళ్ళు వెళ్ళి తినీ అంత చేసి మొత్తం కార్యక్రమండేకి చరా ఓన్లీ ఫైవ్ ఓ క్లాక్ అయింది మ మనం వాళ్ళు వెళ్లే వరకు
మాకు ఇట్ సైడ్ అంత వర్షం రాలేదండి ఆరోజు ఒక్క వర్షం పడ్డది కాని ఒక టూ మినిట్ ఇచ్చే పడ్డదు వర్షం చిన్కుల్ వడ్డయి
లేదు మేడం ఒక ఫిఫ్టీన్ మినిట్స్, టెన్ మినిట్స్ ఏమో మంచిగా వర్షం పడ్డది మేడం మన దగ్గర కూడా మాది ఎక్కువ కూడా అటు ఎక్కువ పడ్డా కానీ మాది ఎక్కువ కొంచెం తక్కువనే ప డ్డది కాని మంచిగానే వచ్చింది వర్షం మాది మేము ఉన్న ప్లేస్ లో మేడం.
ఇక్కడన అయితే వంత పడలేదు. కానీ గాలి బా మంచిగా వచ్చింది వెదర్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉండే ఆ రోజు ఉరుములు అవి వడ్డీ
ఇప్పుడు అదే మేడం నేను కూడా బయట కూర్చుని ఉన్నా మనం కూలర్ లో ఉన్నా కాన్నా దానికన్నా బెటర్ గా ఉన్నది మేడం కూల్ అయింది వెదర్ అప్పటి ను వర్షం మన ఎట్లా అంటే తడిసిపోయినా నేను చెమటలతోని ఇప్పుడు కొంచెం వెదర్ గల్లి చల్లటి గాలిలా మంచిగా అనిపిస్తుంది.
ఎండలు కూడా బానే కొట్టినాయి. ఈ వర్షాలు కూడా బానే కొడతాయి అనుకుంటా
అవును మేడం ఈసారి ఎండలు కూడా టూ మచ్ ఉండే విపరీతమైన ఎండలు వేడి అనేది ఎక్కువ ఉండే మేడం మబ్బల్ మబ్బులన్న గానీ వేడి అనేది ఎక్కువ ఉండే
మరి ఈ సరి వర్షాలు ఏం చేస్ స్తయో మనం మరి ఆ దానికి తగ్గట్టు ఉంటాయా లేదో మరి చూడాలి మనం వేచి
పోయిన సారి బాగా పడ్డాయి కదండి
అవును మేడం
పోయినసారి
ఈసారి ఫస్టే కదా మేడం మీ స్టార్టింగ్ స్టార్టింగే మెరుపులు పడుతున్నాయి మొన్న మా ఏరియాలో మా పచ్చు మా ఏరియా కొంచెం ఒక థౌజండ్ మీటర్స్ దూరంలో ఒక ట్రాన్స్ఫార్మ్ ఉంటది దానిపైన మెరుపు అనేది పడిపోయింది మేడం ఉరుములు అది మొత్తం ఆ ట్రాన్స్ఫారంమ్ అనేది కాలియింది కాలిపోయి ఏందంటే అల్ల ఉన్న అయిల్ మొత్తం కాలిపోయింది మళ్ళీ కొత్తది పెట్టడం జరిగింది
ఆ రోజు మాకు నైట్ మొత్తం కరెంట్ పోవుడు అచ్చుడు పోవుడు అచ్చుడు అయింది
కష్టమే అవుతది వర్షాలలో
మ్ ఇంకా ఏందంటే మేడం ఇది ఇప్పుడు ఈ వర్షాలల్ల మేబి మేరుస్తది కదా మేడం మెర్పుల సౌండ్ వస్తది కదా అప్పుడు ఏం చేయాలంటే మనం టీవీది స్విచ్ అనేది ఆఫ్ చేసి ఉంచాలి మేడం ఎందుకంటే మొన్ననే రీసెంట్లీ స్టార్టింగ్ లోనే మా మా అంకల్ ఉంటాడు అలా ఇంట్ అట్లా టీవీ చాలుూ చేసి ఉంటే అదే మెరుపుకు టీవీ బస్ట్ అయిపోయింది మేడం పగలిపోయింది మ్
పోయిన సార్ అయితే చెట్లు పడిపోయి
టీవీ బంద్ చేయొద్దు మేడం ఓన్లీ టీవీతోని ప్లగ్ ఉంటది కదా ఆ ప్ల్ే తీసేయాలి మేడం మేబీ అదైతే బాగా మంచిగుంటది
అవును అప్పుడు కరెంట్ పాస్ అవ్వడం అనేది ఆగిపోతుంది
ఓన్లీ ఉంటుంది కొన్ని మనం దుకాణకేళ్ళి ఎట్లా కొన్ని ఎట్లా పెడుతామొ అట్లా పెట్టినట్టు ఉంటది రేన్ అనేది పాస్ కాదు ఏం కాదు అప్పుడేం కాదు అ
అవును కొన్నిసారి అయితే మాకు చెట్లు చెట్లు ఇ ట్ల మీద పడ్డాయండి ఇల్లులు కూలిపోయినాయి కొంతమందియి
ఎప్పుడు మేడం
ఆ
ఈ సర పోయినా సార మేడం
పోయినా సారి అండి మేము కాలేజ్కి వెళ్ళే దారిలో చూసిన్నాం అన్నట్టు
అవును మేడం వర్షాలు చెట్లు పావు చెట్లు పడిపోవడం కోటార్ లైన్లల్ల మా ఏరియాల కూడా పోయే దారిలో చెట్లు చెట్లు మనం ఒక ఫ్యాక్టరీ ఉంటది మేడం ఎస్ం ఫ్యాక్టరీ అని ఆ ఫ్యాక్టరీ మూగట మొత్తం చెట్లు ఉంటాయి చెట్లు మొత్తం పడిపోవడం అయినా అ డిప్ ని కాబట్టి ఎస్ో మూడు కాబట్టి మేడం అప్పడిది వెంటనే వెంటనే అందరిని పిలిించి క్లీనింగ్ చేపించాడు మేడం ఒక టూ అవర్స్ లనే మొత్తం క్లీనింగ్ చేపించడు అలా ఉండాలి మేడం ఏదైనా వర్క్ మ్
ఒక పాత చెట్టు ఉండే అండి అది ఫుల్ సంవత్సరాల కిందది వంద సంవత్సరాల కింద ఆ చెట్టు కూడా పడిపోయింది
అవునా మేడం మీ ఏరియాలన
పోయిన సంవత్సరం అండి గుడి ఉంటదండి గుడి దగ్గర
ఆహా అదేం చెట్టు మేడం పేరు ఉందా చెట్టుకి పిపల్ చెట్టు అంటారా లేకుంటే రాగి చెట్టు అంటారా రావి చెట్ట మేడం అ అది అయితేనే వంద సంవత్సరాలు ఉంటది అది అని ఇది మన ఇది ఇది ఇమిలి ఇంటది ఇమ్లి చెట్టు దాని ఏమంటే చింతపండు చెట్టు ఆ చింతపండ్లు కస్తయ్ గా మేడం పండ్లు ఆ చెట్టు కూడా వందా ఏళ్ళు కానీ దని చల్లటి గాలి వస్తది మేడం అది పెంచడం వల్ల
అవునా
మేబీ మేడం మీరు వర్షాకాలం ఎటైనా వెళ్ళినప్పుడు కనీ మీరు చెట్ల కింద నిలబడ కండి మేడం ఎందుకంటే మెరుపులు గిరుపులు వచ్చేది కంపల్ సరే చెట్ల మీదమే పడుతాయి మేడం
అవును
కేర్ఫుల్ గా చెట్ల కింద నిలబడకండి ఎక్కడైనా వర్షం పడితే వేరేక్కడ ఇంటికాడనే ఆగండి షేడ్డు కిందనే ఆగండి చెట్లకింద ఆగకండి థ్యాంక్ యూ మేడం చాలా సమమ్ నాతోని మాట్లాడేనందుకు థ్యాంక్ యూ మేడం ఈరోజు ఈరోజు శుభ దినం కావాలని కోరుకుంటున్నా మేడం